హలో అండి
గుడ్ మార్నింగ్ మేడం
గుడ్ మార్నింగ్ అండి
బాగున్నారా మనం
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాన్ మేడం
పిల్లలు అందరు బాగున్నార అండి
ఆ అందరు బాగున్నారు మేడం
ఎల్లార పిల్లలు స్కూల్ కి
లేదు మేడం
ఈ రోజు ఏదో బంద్ ఉందేమో కదండి
లేదు మేడం నడుస్ తున్నాయి మాకి మరి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్
అవునా మా పిల్లలకి ఈ రోజు బంద్ ఉందని క్లోజ్ ఉందండి కాలేజ్
అవునా ఉహు
టిఫిన్ ఇంక కాలేదండి ఇంట్లో వర్క్ అవుతుంది
అహ
ఇంక పిల్లలకి టిఫిన్ చేశాను నేను చేయలేదు ఇంకా
మీరు ఇంక చేయలేదు
ఇంక నేన్ చేయలేదండి ఏం చేస్తారంండి ఈరోోజు
మేడం మేబి టిఫిన్ అయింది మేడం ఇడ్లీ తిన్నాను బాగున్నాయ్
అవునా ఉహు రొటీన్గ టిఫిన్ అయినా ఇంకేమైన దా యూజ్ చేస్తారా అండి హెల్దీ ఫుడ్ గట్
లేదు లేదు మేడం టిఫిన్ చే ఇట్లనే ఇట్లనే టిఫిన్ పాస్తా రొట్టెలు వన్ దోశ ఆలు హోవా డైలీ
ఉమ్ మన డైలీ రొటీన్ లో కూడ హెల్దీది యాడ్ చేసుకుంటేనే బాగుంటదండి ఏదో ఒక విధంగా మన హె బాడీ కూడా అందుతుంది కదా
అవునవును మేడం
ఉ ఉ ఇప్పుడు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయ్ అండి ప్రతి ఒక్కరికి ఉమ్ చిన్న చిన్నవి మన డైలీ రో టిన్లో యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్ మనకి డైలీ కంటిన్యూగ చేయకుండా ఒకటే డైలీ చేయకు కుండా చిన్న చిన్న ట్రిక్స్
ఉ
ఇంకా అండి
ఇంక మేడం ఏం చేద్దాం అనుకుంటున్నా మరి టిఫిన్ ఇప్పుడు మేడం
ఆ నేను దోశ అండి పిల్లలకు ఉప్మా చేసి పెట్టాను నేను దోశ తింటా వాళ్ళకి ఉప్మా మన పెసరపప్పు వేసాన్ చూడు తర కదండి బాగుంటది ఉహు బాగుంటాయి అల్ల ముక్కలు వేసి పెసరిపప్పు వేసి పిల్లలు బాగాఇష్టంగా తింటారు అట్లా దాంట్లో ఆ దాంట్లోకి చెట్నీ చేస్తానండి అది బాగ తింటారు
ఎయ్ మీరు మొత్తానికి దోస తింటార్ అనండి ఏ దస తింటారు మేమ్ దోశ ఏది తింటరు మసాల దోశ న
ఆనియన్ దోశ అండి ఆనియన్ కట్ చేసేసి మన దగ్గర ఏ పొడి ఉంటే అవైలబుల్గా ఆ పొడి లేదంటే కారం ఉప్పు నెయ్యి వేసేస్తా పైననుంచి
ఉమ్ అయితే ఇలా కూడా చేయండి మేడం ఎలా అంటే ఇప్పుడు మీరు ఆనియన్ కోసి చేస్త స్తారు కదా దాని పైన టమాటా ముక్కలు కూడా కొంచెం పోసి ఒక టమాటాలో సగం కోసి సగం వేయండి ఎసి దానిపైన కారం గీరం వేసేసి అది అది అలా చేయండి చలా బాగా ట్రై చేయండి చాలా బాగుంటుది
ఓకే ఓకే నేను అట్ ఇట్లా అలా ఎప్పుడు చేయలేదండి అవునా ఈసారి ట్రై చేస్తాను
అలా కూడా బాగుంటది లేదంటే మనం దోశ ఒట్టి వేసిన తర్వాత మన కొడుగుంట కొడుగులు ఉంటాయి కదా కోడుగుడు కూడా పగలగొట్టి దాని మీద వేసేసి ఒక రెండు నిమిషాలో దింపేస్తే అయిపోతుంది అది కూడా చాలా బాగుంది
ఓకే ఎగ్ దోశ టైపు ఎగ్ దోశ ఇంకా ఆహా ఆ చీస్ పన్నీరు ఓకే చీజు పన్నీర్ కూడా వేస్తారండి మెల్ట్ అయిపోతుంది బాగుంటుంది పిల్లలు బా తింటారు అది
మేమ ఏం తినలే మేడం కాని మా ఇంట్లో చూసినప్పుడు ఇది ఒకటి అదొకటి దీని ఒకటి సాదా తింటా మూడు దోశలు
ఓహో అవునా ఎన్నో వెరైటీస్ అండి ఇప్పుడు దోశలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి చేసుకోవాలంటే ఉమ్ ఇంకా ఉ ఉప్మ రవ్వ పెరుగు కొత్తిమీర ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడతారు కదండీ
ఉహుమ్
ఉమ్ ఉమ్ ఉప్మారవ్వ పెరుగు లేదా బియ్యం పిండి కూడా కొంచెం తీసుకోవచ్చు మైదా అయిన తీసుకోవచ్చు అది కూడా బాగుంటాది దోష అంటే ఇన్స్టెంట్ అన్నమాట
ఆహుం
మనకి వీలు పడలేదు లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు అర్జెంట్ అనుకున్నప్పుడు ఉమ్
ఉమ్ ఇక చెప్పండి మేడం కొంచెం బిజి ఉంటాయి చాలా బిజి ఎ మా ఇంటికి ఫంక్షన్ ఒకటి ఫంక్షన్ ఉండే అయితే నేను మొత్తం ఏండి ఈ వర్షం వస్తా ఉండే అటు ఈ వర్షంలో ఇటు ఫంక్షన్ ఉండే అవి తేచుడు చాలా ఇబ్బంది అయింది
అంతేనా బాగా జరిగిందండి ఫంక్షన్
అవును మేడం జరిగింది మొత్తం అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది మేబి
ఆహా ఇప్పుడు వర్షాకాలం కదండి
అవును మేడం
ఓకే ఉమ్ వర్షాకాలం కాబట్టి ఆయన వానలు తక్కువనే ఉన్నాలే గాని ఇక
ఏ లేదు మేడమ్ మాకు చూడండి మేడం నేను సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది వర్షం అయితే మేబీ పొద్దుగాల సిక్స్ వరకు అయితే ఉన్నది మేడం వర్షం తుప్పుడు తుప్పుడు తుప్పుడు తప్పుడుప్పుడు మార్నింగ్ మార్నింగ్ వరకు అయినా ఉన్నది మనకు ఇయాలా మంచి వెదర్ ఇప్పుడు మొత్తం కూల్ ఉన్నది మేడం
అవునా ఇక్కడనేమో మబ్బులు వస్తున్నాయి గాలులు వస్తున్నాయిండి వర్షం లేదు మా దగ్గర అస్సలు వర్ష తం లేదు. వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. కొంచెం వాతావరణం కూడా చేంజ్ అయితది కదా వర్షాలు ఎప్పుడో స్టార్ట్ కావాలి అసలు ఇంక ఇక్కడ లేనే లేవు చూడాలండి మరి ఇగా ఇంకా అండి లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు. హలో అండి హలో అండి
హలో హలో అండి లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నరండి హలో ఏ వంట చేస్తున్నారండి లంచ్ కి హలో అండి హలో అండీ హలో